హలో ఏం చేస్తాళ్ళు ఏం డూయింగ్
బోర్లు తోముతున్న
ఎందుకు
ఎట్లాదినాద బోల్దు మరి
కూర వండుకుని తింటారు బోర్లు తింటారా మ్మ్ ఇంట్లో బోర్లు లెవా ఎక్కువ తక్కువ
లేవ్
తోటిబోయి
మ్మ్
ఏటు పొయిని
కొన్ని ఉన్నాయి ఎక్కువ లేవ్
ఆహా
దేని గురించి మాట్లాడాలి
ఆ
దేని గురించి మాట్లాడాలి
మీ ఇష్టం హు ఆ
చెప్పు
బోల్దు బడగాలి ఇంకా
ఇప్పుడే స్టార్ట్ చేస్న
కిచెన్ లో తింటున్నారా
బయట రోడ్డు మీద
కిచెన్ ల
వాళ్ళు ఇంటారు మంచిగా మాట్లాడాలి
ఓకే ఓకే ఆ ఏమంటె ఇష్టం
తిన్నార
తిన్లే మీరు డబ్బులు కొడితే మేం తింటాం మీరు తీ మాది పపు
ఏ
మీదేం కర్రీ
మాది పప్పు
మీ మీ పప్ప మీరు పప్పు పెట్కునీ నావుతారు ఇంకా తిన్నార పప్పు తోటి
ఒకే తీసుకొస్తాడు ఏమో డాడీ లేదంటే తెలియదు ఇక
ఊ హ్మ్ మీకు ఇష్టమైనయి చెప్పులు కొన్ని
ఏంటియి
మీకు ఇస్తమచింది
ఏం
ఎనిథింగ్
ఎనిథింగ్ నథింగ్
నాట్ ఎ జోక్ సీరియస్ టాపిక్ వాట్ ఆర్ యూ టాకింగ్ రబీష్
స్పీకర్ లేదు అంత మాట్లాడదాం అంటే
నో స్పీకర్స్
సరే చెప్పు
ఎంతసేపు మాట్లాడాలి
నువ్వు చెప్పరాదు నేను అడిగిన దానికి సమాదానం ఫస్ట్
నువ్వు మాట్లాడొచ్చు కదా అన్నా నువ్వు మాట్లాడచ్చ కదా నేను బోలు తోముతున్నా నువ్వు అడిగిన దానికి నేను రిప్లై ఇస్త
హ్ అవ్వో వాట్ ఆర్ యూర్ ఫేవరేట్ థింగ్స్
వాట్ ఆర్ వాట్ ఏ ఇంగ్లీష్
యూ డోంట్స్ నో ఇంగ్లీష్ టెల్
నో ఐ డోట్ నో ఇంగ్లీష్ సారీ
ఓకే చెప్పు ఇష్టమైన ఏంటి ఏంటియో
అ ఐ లవ్ కుకింగ్
వావ్
అండ్ మై హబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ మ్యూజిక్
మీరు చేసేటివి చెప్పమన్నా చూసేటివి కాదు వినేటి కాదు
యూజింగ్ మొబైల్
వావ్ ఇది అందరికి ఉంటాది ఇంగ్లీష్ ఎందుకు తెలుగులో మాట్లాడతలేదా మీకు
యువర్ ఫేవరెట్ థింగ్స్ అని ఎవరు అడిగారు ఫస్ట్
ఐ టోల్డ్ సమ్ టైమ్ ఇంగ్లీష్ సమ్ టైమ్ తెలుగు నౌ తెలుగు ఓన్లీ
ఓకే
ఉమ్ ఇంకా
నాకు వంట చేయడం ఇష్టం ఉమ్
మీకు ఇష్టమైన కలర్స్
కలర్ బ్లూ
ఓ షట్ వెరీ చీప్
ఓ బ్లూ అండ్ వయిలేెట్
ఫుడ్ చికెన్
స్వీట్
మలయి చాప్
మీకు ఎలా ఉండడం అంటే ఇష్టం
ఉమ్ నాకు నాలా ఉండడం ఇస్
ఫా ఏడ్చుకుంట నవ్వుకుంటనా
ఎస్
పిచ్చోల్లా మీరు
ఉమ్
పిచోళ్ళ మీరు ఏ మెంటల్ హా పిచ్చోళ్ళ దగ్గర దొరకచ్చిళ్ళు
అ ఉమ్ హైదరాబాద్ లో ఇక్కడే హైదరాబాద్ లో ఎక్కడో ఉంటది కదా మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ
ఓహో ఎందుకు ఉరకచ్చిల్లు ఆడికెళ్లి అంటే మీ ఫ్రెండ్స్ నచ్చలేదా మీకు
ఎస్
అందరూ మీలానే ఉంటరు మీకు ఎందుకు నచ్చలే
ఏమో
పిచ్చి పిచ్చి నవ్వకుండా పిచ్చి పిచ్చి చేసుకుంటా పిచ్చి పిచ్చి ఏడుత్తారు హలో
ఎస్
నో ఇంగ్లీష్ ఓన్లీ తెలుగు టాక్
సరే చెప్పు
చెప్పుల్లి మీరే
మీకు మొత్తం ఎంత మంది కజిన్స్ ఉంటారు
మాకు ఒక ఫిఫ్టీ ఉంటారు
అందులో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం కజిన్స్ లో సిబ్లింగ్స్ లో కాదు కజిన్స్ లో
మాకు కజిన్స్ అంటే ఇష్టం ఉండరు
ఎందుకు
మా కజిన్స్ కొంచెం ఓవర్ చేస్తారు
ఆ కజిన్స్ అన్న ఓవర్ ఏ చేస్తారు అది నిజమే
ఆ కజిన్స్ అంటే నువ్వు మా దాంట్లో ఓవరు గోరం చేస్తారు తట్టుకోలేనంత ఓవర్ చేస్తారు ఇద్దరు ముగ్గురు ఉన్నార అయితే ఒక్కళైతే ఇంకా గోరం చేస్తారు వాళ్ళని చూస్తేనే మండుతది కా నీ పోనీ అని మళ్ళా ఆడుకోవడానికి ఎవ్వరు లేరు అని పిలుస్తా
గర్ల్ ఆ బాయ్ ఆ
ఒకళ్ళు గర్ల్ ఏ కానీ నాకు పిచ్చి లేేసి కొంచెం టైం పాస్ కాడానికి పిలుస్తా కానీ అప్పుడప్పుడు పిలిచినా పోను ఎందుకు పిలిచినా అనిపిస్తది ఇ మిగతాలందరూ నేను చెప్పినట్టే ఇంటరనుకో ఆ ఓక్కలే మీకు
ఎవరు నచ్చారు
అర్థం కాలే
నాకు కూడా ఎవరు నచ్చరు ఎందుకంటే మా కజిన్స్ మీ కజిన్స్ కంటే ఎక్కువ ఓవర్ చేస్
మా కజిన్స్ అందరు ఓకే అప్పుడప్పుడు కొంచెం చెత్తరు కావచ్చు కాని ఒక్కలే ఓవరు చేత్తర్ బాగా
మా డాడీ కాల్ చేస్తున్నారు ఓ
ఒక్క నిమిషం మాట్లాడండి ఇప్పుడు కట్ చేయకండి హలో
స్ త్రీ మనిట్స్ మోర్
ఆ గవ్వని నీకేందు కు ఇంకా
చెప్పాలి
ఇప్పుడు చికెన్ మీరే ఒండుతరా
నో
హ్మ్
మా మమ్మీ
ఉహు అ
మళ్ళీ చేస్
ఒక్క టూ మినిట్స్ ఉండి ఉండుడిల్లీ లైన్లో హలో
హలో చెప్పండి
ఎంగద్ ఎంగాద్ ఏకువ అంటే ఇప్పుడు ఏంటిది
ఇంటిదగ్గర ఏదన్న పార్క్ ఉందా
లేదు స్టేడియం ఉంది అది పోడు బ్యాంజేస్తా
మిరక్కడి కెల్తరా
పోతయ వాన్నీ కానీ బంజేసిన
పోత
కాని బంద్ చేసా
ఓ కే ఓకే
అక్కడికి పోయినప్పుడు మా ఫ్రెండ్ వాట్ పెట్టుడు మా ఫ్రెండ్ కొంచెం వర్క్ ప్లేస్ లో పోయినందుకు
ఏం ఫర్ చేసడు
మా ఫ్రెండ్ అన్ని వరకులు చేస్తాడు
ఓ
ఏదైనా చేస్తడు
ఉహు
అయినా అప్పట్లా పోయేది నేం పోదాం అనుకున్నప్పుడు ఆయిన రాడు అయిన పోదాం అన్న నే న్ రాను ఇద్దరం ఎక్ససైజ్ చేద్దాం అంటే ఇద్దరికి రావు అడవోయి ఉట్టిగా కూసోని అందరూ మోకాలు చూసుకోని కొసెప్ టైం స్పెండ్ చేసి ఇట్లిట్ల గాలికి మెల్లగా అచ్చటోల్లం పన్ నుండే కొంచెం దాని తర్వాత అ పనికి వోయినకంచెల్లి అంతా మంచిగానిపియలే ఇగ నేను కూడా పోలే బంద్ చేసిన ఇక అప్పటికళ్ళి మొత్తం బంద్ చేసినా ఆ
ఉహు
ఉమ్ ఇంకేం సంగతులు
ప
ఏ పవన్? ఈ రోజు మా డాడీ నాకు వంద రూపాయలు కొట్టాడు. ఉట్టిగనే ఏమన్నా కొనుక్కోమని
నిన్న మా డాడీ కూడా మలాయి చాక్ తీసుకొచ్చారు.
ఓహ్ షెట్ ఇంకా నాకు ఇంకా కావాలంటే కొడుతా అన్నడు, ఇంకా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఎక్కో అంటడు అనుకున్నాం. మా డాడీ ఫిఫ్టీ ఎహ్ అన్నడు. ఎప్పుడు?
మొన్న
ఎంతయి
చస్ వన్ ఆర్ టూ ప్లేట్స్
ఓహ్ షెట్ టూ పలేట్స్ తిన్నారా మీరు?
మా డాడీ ఇంకా నేను ఇద్దరం తిన్నాం, మా మమ్మ ఉత్త పాపడాలు
మిగిలినయ్ తెచ్చి ఇచ్చిల్ల
ఫస్టె మా మమ్మీ తిన్నది, మా మమ్మీ తిన్నాక మేము తిన్నాం.
ఆ ఫస్టే మమ్మీ తిన్నదా? ఎన్ని పాపడాలు ఇచ్చిల్లు
ఉమ్?
త్రీ ఆర్ ఫోర్, మా మమ్మీ తీసుకుంది మేం ఇయ్యలే
ఫోర్ పాపడాలు ఇచ్చిల్ల?
ఎస్
నీకు ఎన్ని తిన్నరు పానీపూరీ?
నాక్ పనుంది.
ఓకే ఉంటున్నా బాయ్.
ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
ఓకే సేమ్ టు, యు బాయ్.
ఓకే కాల్ జె